ఆ హలో బావున్నారా అండి
ఆ బాగున్నామండి నమస్కారం మీరు ఎలా ఉన్నారండి
నమస్కారం అండి మేము బావున్నామండి
మేము గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇంకా ఏమి విశేష్ హా ల చేయలేదండి కంప్లీట్ అయింది లంచ్ మీరు చేసారా అండి లంచ్
ఆ లేదండి రంజాన్ మొత్తమే ఫాస్టింగే
ఆహా ఫాస్టింగ్ గదండి ఓకే ఓకే అండి నేను మరిసిపోయాను
ఆ చెప్పండి మేము స్కూలోనే ఉన్నమండి హ అవును
హా ఇలా ఈ ఈరోజు ఎలా సాగిండండి టెన్త్ ఎగ్జామ్స్ ఇపోయతంది
టెన్త్ లాస్ట్ ఎగ్జామ్ మేబి నెక్స్ట్ మంత్ వరకు అయితై అనుకుంటా ఆ ఆ నేదు ట్వంటీ అట్లా లాస్ట్ వరకు అవుతాయ్ అనుకుంటా ఎండింగ్ స్టార్టింగె ఫ్రీ ఎగ్జామ్స్ కంబటేనే అనుకుంటా అండి ఆక్టుల్ గా అనుఅవును హ్ హాలడేస్ మధ్యలో వస్తున్నాయ్ హా జాం
ఇప్పుడు టెన్త్ వాళ్ళకి ఎలాండి గ్రేడ్ పడవ్గ గ్రేడెనా
అవునండి గ్రేడే గ్రేడ్స్ వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళకి ఏం ఇంటర్నల్ మార్క్స్ యాడ్ అవుతున్నాయి బ దాంట్రోటి మళ్ళీ ఎగ్జామ్స్ ఎయిటీ మార్క్స్ పేపర్ వస్తుంది సో ఓ గ్రేడ్సిస్తున్నారు ఫస్ట్
ఇప్పుడు ఫస్ట్ ఇది లేకుంటగదా అండి
అవును ఫస్ట్ లేకుండే ఇప్పుడు ఒక ఎప్పటి నుంచి మనకి తెలంగాణ వచ్చిన అప్పట్నుంచి ఆ మైబి గ్రేడ్స్ ఈసారనుకుంటా మనం చదివిన టైంమయంలో ప్రీవియస్ టైమ్ లేకుండే మనకి
హ లేకుండె ఇది
టూ తౌసండ్ ఆ సిక్స్ అవునా సెవెన్ యర్ అ అక్కడ్ నుంచి అనుకుంటా అండి గ్రేట్స్ సిస్టమ్
హ హ్ గ్రేడ్ సిస్టమ్ అప్పట్నుండి స్టార్ట్ అయ్యిందా అండి
ఉమ్మ్మ్
ఆ హా ఓకే ఓకే అండి ఇప్పుడు ఇవి ఎ ఇవి అయితే ఎప్పటి వరకు ఉంటాయ్ అండి ఇంకొక ఫైవ్ డేస్ లో కంప్లీట్ అవుతాయా మీ ఉద్దేశంలో ఎప్పుడైతే అండి టెన్త్ వాళ్ళకు ఎగ్జామ్లు
ఆ అప్ అవును అంటే వాళ్ళకి మధ్యల్మధ్యలో హాలిడేస్ వస్తున్నాయి కదా సో ఫైవ్ డేస్ కన్నా ఎక్కువ పడతది అనుకుంటా ఆక్టులి మా అన్నయవాళ్ళ బాబు రాస్తున్నాడు ఎగ్జా జాము వాన్ని ఫోరో త్రీ కంప్లీట్ అయ్యాని అన్నాడు మరి త్రీ ఓ ఫోరో ఆ
ఇప్పుడు మన ఎప్పుడై ఇప్పుడు రంజాన్ రే రేపు లీవ్ ఇచ్చారా అండి మరి
ఉగాదికి లీవ్ ఆ లీవ్ ఇస్త ఇచ్చేసారండి ఉగాది రంజాన్ కలిసొచ్చాయి మరి ఎన్ని డేస్ లీవ్స్ అనేసి ఇంకా మా కన్ఫర్మేషన్ ఇవ్వాలె లేదు స్టూడెంట్స్ కైయితే ఇ ఆ ఇచ్చేస్తారు కాని టీచర్స్ ఇంక ఇవ్వలేదు టీచర్స్ కి మేబీ ఉంటది అనుకుంటా అండి ఉహ్
ఆహ్ టీచర్స్ కి ఇంక ఇవ్వలేదండి ఇంకా
ఆ ఇవ్వలేదు ఇవ్వలేదు ఇప్పుడు మాకు ఎప్పుడు ఇస్తారు టీచర్స్ కి వర్కింగ్స్ ఉంటాయి కదా బుక్స్ కరెక్షన్స్ అవి ఇవి ఉంటాయి అనేసి రమ్మంటుర్విళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉంటాయ్ కదా అని బు కంప్లీంట్ చేయాలని రమ్మంటరింకా టీచర్స్ ని
ఆ హా
రేప్ అయితే కంపల్సరీ రేప్ అయితే కంపల్సరీ ఇస్తారు హాలిడే రంజాన్కి టూ డేస్ అయితే సారు మళ్ళీ చార మండే రోజు రంమ్మంటారు కావచ్చు మరి ఏమో తెలియదు ఇంకా మాకు ఇంక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలె సార్ వాళ్ళు
ఆహ్ ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా
ఇవ్వలేదు ఇవ్వలేదు ఇవ్వలేదండి ఇంకా మేము స్కూల్లోనే ఉన్నాం ప్రజెంట్ ఇప్పుడు పిల్లలు వెళ్లిపోయారు
అ
ఉహ్ ప్రవేట్ స్కూల్లోనే ఉన్నాం అండి
ఓకే ఓ ఓకే అండి అయితే మీకుం ఇం ఇంకా మీకు ఇప్పటిదాకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ఇంకా
హ్మ్మ్ రాలేదండి
ఇంకేం విశేషాలండి మరి ఎప్పుడు ఈ రోజ్ ఈ రోజ్ ఈ రోజు ఎప్పుడుండి ఫాస్టింగు అంటే ఇడ్వ ఇడవ మను టైం
అది ఉమ్ సిక్స్ ట్వంటీ అలా సిక్స్ ట్వంటీ ఫిఫ్టీన్ అట్లానే ఈవినింగ్ టైమె మళ్ళీ సిక్స్ ట సిక్స్ ఆఫ్టర్ తర్వాతనే ఊమ్
సిక్స్ థట్టీ తర్వాతనండి
సిక్స్ కి బిఫోరే అవుతాదంకోండి కొంచం టైమింగ్ అనేది కొంచం పెరుగుతుంది సిక్స్ ఆఫ్టర్ అవ్తదింకా
సిక్స్ ఆఫ్టర్ అవ్తదండి ఓ కే ఓకే అండి ఏం ఇది నిన్న చెప్పాన్ కదండి మీకు మీర్ చేసారా అండి అది
ఇప్పుడు వెళ్తానండి ఈవినింగు ఈవినింగ్ వెళ్ళేసి చేపీస్కుంటాను స్కూలో నుంచి వెళ్ళినపుడు వెల్తనండి ఉ
కానీ ఇ ఇప్ ఇప్పుడ్ ఎళ్తారా అండి
ఆ ఫోర్ ఓ క్లాక్ వరకి ఫోర్ తట్టీ వరకి ఉంటదా అండి మీ సేవ ఉంటదన్కుంటా స్
ఫిసు ఆఫ్ ఆఫీస్ అనేది ఉండదిగదాండి
ఆఫీస్ కెళ్ళట్లేదు మీ సేవ దగ్గర అది సూరజ్ రైస్ దగ్గర మీ సేవ ఉందికదండి అక్కడికేళ్త్ తున్నాను అక్కడ ఉంటదన్ చెప్పారు
ఓహో అక్కడ అక్కడ వెళ్ళి ఫస్టు అప్లై చేస్తారన్
అప్లై చేయాలి కదండి అప్లై ఐన్ తర్వాత మళ్ళీ మం వెళ్లాల్సోస్తే మళ్
ఆ మళ్ళీ ఆఫీస్కేళ్ళాలాండ్
ఆ మళ్ళీ ఆఫీస్కేళ్ళల్సి ఉమ్ మీర్ చేసేసారండి
ఆ నేన్ సేసేసానండి నేను చెప్పాను గదా నేను ఆల్మోస్టు ఫైవ్ డేస్ బిఫోరే చేస్నా అండి ఇంకంటే ఫైవ్ టు టెన్ డేస్ బిఫోర్ ఐపోన్ధండి ఎందుకంటే హరీ బరీలో మరవ్తదో అవ్వదో తొ కుద్రదన్ చెప్పి
అ అవునండి ఉమ్
కాస్త తొందర్గానే చేసేసా అండి
ఆ ఇంకా మీరేంజెస్సున్నారు మీ స్టడీ పర్పసూ మరేం జేయాలనుకుంటున్నారండి
నేనిప్పుడు ఏం లేదండి ఏంటిదంటే మన ఇదే గ్రూఫ్స్ ఇట్లా ఎమన్నా జాబ్స్ పడతాయిగదాండి ఊమ్ దానికి ప్రి ప్రిపేర్ అవ్దామని ఉన్నదండి
అ ఓకే ప్రజెంట్ రాశారండి గ్రూప్ వన్ ఫోర్ టూ
నేన్ గ్రూప్ నేన్ గ్రూప్ ఫోర్ రాసానండి అంతగాన నేన్ మార్క్స్ గేన్ చైలే
ఓకే ఓకే ఆ
అంతంత అంత మర్క్స్ ఎం గెన్ చేయ్లేదు కానేంటిదంటే ఇప్పుడ్ కొంచం ఇంట్రెస్ట్ పెడ్దాం అనుకుంటున్నాన్ ఎందుకంటే ఇప్పుడ్ పడే నోటిఫికేషన్ తర్వాత ఎ పడయండి మండిగా
అవునవును ఇంకా పడాయ్ ఇప్పుడు మంచిగ్నే నోటిఫికేషన్స్ పడ్తున్నాయ్ ఆ గట్టిగా ప్రిపేర్ అవ్వండి మంచిగా ప్రిపేర్ అవ్తే
ఉమ్ ఇప్పుడ్ ఇప్పుడు పడ్తున్నాయ్ కదండి మర్ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు పడయం దెయ్ పడె అవ్కాశాల్ చాలా తక్కువ ఉన్నాయంట ఇప్పుడిగా
అవునవును
ఇప్పుడ్ పడ్తాయి అన్నది కూడా అంతా చెప్పలేకు ఎందుకంట్ చాలా తక్కువంటే చానా తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయ్ ఇప్పుడు
ఉమ్ ఆ అదే అండి గ్రూప్ ఫోర్ అర్ అన్ అదే కాకుండా వేరే ఇంకా వేరే పోస్టర్స్ కూడా పడుతున్నాయ రైల్వే కానిస్టేబుల్ కాన్
ఐదు గంటలు అయితే అదే ఇప్పుడు అదే అంటున్నరండి వాళ్ళు గుడా ఏమంటున్నారు అంటే అందరు ఇప్పుడు మోర్ తేన్ చాన మన్ ది ఉంటరు గదండి ఇట్ల ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళ వాళ్ళు అనేది కుడ ఒకటె ఏంటిదంటే ఇప్పుడూ ఏం పడ్డాగుడా ఇప్పుడు పడతది మళ్ళ నెక్స్ట్ పడేది ఏంటిదంటె సిట్ పడతదండి నెక్స్ట్ ఎవరి పడతదంటే మన వీళ్ళుండరా అండి డిఎస్సి చేశ్నారు కదా
మ్ హు
బిఎస్సి చేసిన వారికి నెక్స్ట్ పడతదండి జాబు అట్లుంటది హా నెక్స్ట్ నోట్ కాబట్టి అంటే ప్రతి ఒక్కరి ఇంట్రెస్ట్ చూపెస్తున్నారు కొంచెం మీస్
ఇప్పుడు మనకి అహ్ కానిస్టేబుల్ రిలీజ్ జ్ అవుతదని చూపెడతున్నారు కానిస్టేబుల్ పోస్ట్ లో అది గుడా రాయచ్చేదొ అహ్ రా అది గుడ ప్రిపరేషన్ ఇవ్వండి అటెండ్ అయ్ జేయనండి హ్యాండ్ ఎగ్జామ్స్
కానిస్టేబుల్ గూడా ఉన్నయండి కానిస్టేబుల్ గుడా ఇప్పుడు వారెంట్ పడె ఉన్నాయి నోటిఫికేషన్ అయితే చేస్ ఉద్దేశం ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఏం లేవు గదంటే ఇప్పుడు అన్నీ ఎలక్షన్స్ కుడా అన్నీ అయిపైనాయ్ గదా
నోటిఫికేషన్ వేస్తేనే బె బెట్ టర్ ఎందుకంటే పేపర్ ఎలా ఉంది మనకి ఐడియా వస్తదండి సో అది అన్నిటికి యూజ్ అవుతది అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతది
యాక్చువల్లీ మనము ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయినామ అంటే అన్ని ఎగ్జామ్ల కచ్చేసి రూట్ అలా తెలుస్తదండి ఎందుకంటే పేపర్లు మనకు వేరైనా గూడా అంటే మాడల్ ఉంటాయి కదండి మాడల్
అవును
ప్యాటన్ ప్యాటన్ ప్యాటన్
అవునండి
ప్యాటన్ అన్నిటికి కొంచెం ఇంచు మించు అట్లే ఉంటది కదండి మీరు బిఎస్సి కంప్లీట్ చేసారు కదండి
లేదండి టెట్టు రాసానండి డిఎస్సికి ఇంక రాయలేదు టెట్టులోని మార్క్స్ నాకు అటు ఇటు అవుతున్నాయండి ఒక ఫైవ్ ఫిఫ్టీన్ మార్క్స్ టెన్ మార్క్స్ అని క్వాలిఫై అవ్వట్లేదు
టెట్టా అండి ఓహో ఓహో మళ్ళీ ఎప్పుడు ఉంటందండి
మళ్ళీ ఇప్పుడు మళ్ళీ టెట్ ఎగ్జామ్ వేస్తదండి
ఎప్పు ఎప్పుడండి మళ్ళీ ఎప్పుడు ఉంటదండి
మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత కంపల్సరీ టెట్ ఎగ్జామ్ యేస్తరండి యేసినప్పుడు మళ్ళీ రాయాలని అనుకుంటున్ నాను ఫిఫ్టీన్ డేస్ ప్రిపరేషన్ ఫిఫ్టీన్ మార్క్స్ కి అటు ఇటు అవుతున్నాయ్
ఓన్లీ ఫిఫ్టీన్ మర్క్స్ కేనా
అ ఆ ఆ వును ఫిఫ్టీన్ మార్క్స్ లోనే పోతుంది సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఒస్తున్నాయి మాక్ సెవెంటి ఫైవ్ రావాలండి
సెవేంటి ఫై ఒస్తే ఎలిజిబులా అండి
ఆను సెవెంత్ క్లాసే ఎలిజిబుల్ అవుతారని అదే ట్రై జేస్తున్నానింకా స్కూల్లో వర్క్ జేయడం మళ్ళ ఇంటికెళ్ళి వర్క్ చేయడం వల్ల ప్రిపరేషన్ అనేది కొంచెం మిస్స్ అవుతుంది సో దాని వల్ల హా అక్చువల్ గా మ్యాథ్స్ కి టచ్ చెయ్యాలె మాథ్స్ సబ్జెక్టు అనేది చాలా ప్రిపరేష సెన్ జేస్తే స్కోర్ జేయొచ్చు మాథ్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్
మీర్ మీర్ మీరు ఏ సబ్జెక్టు జెప్తరండీ
అక్చువల్ గా నేను ఎల్కేజీ మదర్ టీచర్నండి అయ్ ఆ సో అందుకనేసి కొంచం మనం స్టడీ పర్పస్ గా ఎల్కేజీ లో ఉండడం వల్ల మొత్తం బుక్స్ స్ అసల్ ప్రిపేషన్ అనేది మచిప్
ఇగా ఓయ్ అవును అవును కరెక్టే ఆంటీ
ఆక్చువల్గా హైయర్ స్టడీస్కెళ్తే అన్ని బుక్స్ అవేవొస్తాయ్ సో అలా అయిపోతుందండి ఆ
ఇన్ ఇంకోటి కీ ఇంకొకటి కి కిడ్స్తోని కొంచము వాళ్ళు ఒక మాట ఇంటరు ఒకటినరు కదండి వాళ్ళు లు కొంచెం పెద్దవాళ్ళంటే కొంచం మ
ఆ ఇగా మొత్తం ఆళ్లనే చూసుకుంటూ ఉండాల్సిందే ఇంకా వేరే వర్క్ చేయలేకపోతాము మళ్ళీ ఇంటికి వచ్చేస చేయలేమ్
అదే కొంచెం వాళ్ళనే వాళ్ళనే చూస్ కుంటుండాలి ఎందుకంటే కిడ్స్ ఇప్పుడు ఇయ్యాల్ రేపు ఆగమంటే ఆగేటట్టు లేరు కదా అండి
లేరు లేరు జెన్రేషన్ చేంజ్ అయింది పేరెంట్స్ కూడా టీచర్ ని అర్థం జేసుకోట్లేదు టీచర్దే తప్పంటున్నారు వొచ్చి టీచర్ చూడట్లేదా టీచర్ ఏం జేస్ స్తుంది క్లాస్ లో ఉండి అని అంటున్నారు పిల్లలు ఏం జేస్తున్నారో వాళ్ళు అర్థం జేసుకుంటలేరు కొంతమంది పేరెంట్స్ తప్ప కొంతమంది పేరెంట్స్ అయితే రియాక్ట్ వేరేగా ఉంటదండి ఇగ అదే ఉంటది మొత్త ఇగ వాళ్ళంతా కేరింగ్ గా జూసుకోవాల్సి వొస్తది ఈవెన్ వాళ్ళ ఇంట్లో కూడా చూసుకోరు కాబట్ కారు గావచ్చు గాని ఇక్కడికొచ్చి మాత్రం చెప్తా ఉంటా టీ
చెప్తా ఉంట్రూ అట్లా ఇట్లా అని జెప్పి ఆ
ఇక ఇగ మనం ఏం రివర్స్ అనలేం కదా అంటే ఇగ పెద్ద ఇష్యూ అవుతది గదా అనలేమన్
ప్యారెంట్స్ని మనం ఏమనగూడదు గదా సరేండి మీ మీచ్ మీ మీతో మాట్లాడి చాలా సంతోషకరంగా అనిపిచ్చింది చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవార ఇచ్చారండి
ఆ ఆఓకే అండి మాక్ మీకు కూడా ధన్యవాదాలండి
హ్మ్ ధన్యవాదాలు